డం బాగున్న ఆ మేడం బాగున్నరా మేడం
బాగున్నానండి మీరు బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా విన్పిస్తుంద వాయిస్ క్లియర్గా నేనా అండి మ్ ఏం లేదండి లంచ్ చేసి అలా కూర్చున్న అను
ఔనా మేడం న్యాది కూడ ఇప్పుడే అయ్పోయింది లంచు ప్పుడే లంచ్ అయ్పోయింది మేడం మూవీకెళ్దామని ప్లాన్ చేస్తున్నార్ ఇవాళ సెకండ్ సాటర్డే కదా మాకు హాల్డే ఉంటుంది ఔన్ మేడం ఇవాళ రేపు టూ డేస్ హాలిడేసు
ఓకె ఓకె
ఆ మనశంకర వర ప్రసాద్ ఉందిగా చిరంజీవి ఉందిగా మేడం మనశంకర వర ప్రసాద్ ఆ అవును మేడం దాని దానికి వెళ్దామనీ ప్లాన్ చేస్తున్నా
సాంగ్స్ బాగున్నాయండి అందులో
ఆ అవును మేడం బాగున్నాయి దాని మ్యూజిక్ డైరెక్టర్ గుడా బయ్యారం అతనే మేడం భీమ్సు అని మ్స్ సిసిరోలియ అని కొత్తగా ఓచ్చారు ఆహ్ ఆహ్ బయారం పక్కన ఆ అతను బయ్యారం పక్కన ఒక తండా ఉంటది బాల్య తండా అని
ఆహా అవునవును నేను విన్నానండి అక్కడ నుండి సింగర్ అని
అవును మేడం సార్ మ్యూజిక్ డైరెక్టర్ నాట్ ఓన్లీ నాట్ సింగర్
ఓకే ఇంక అతను ఒక ఆ ముస్లిం క్యాండిడేట్ ఉంటారు
ఆదీ తను బోలెషావాలి బొంబాయి బోలే అంటారు బోలే శావలె ఆయన కంబాలపల్లి అటువైపు ఆయన మౌబ్బాద్ ఏరియా
మౌబ్బాద్ ఏరియా ఆ ఆహా ఓకే ఓకే మౌబ్బాద్ డిస్ట్రిక్ట్ కిందికే ఓస్తదిగా
ఆ అవునవును అ తను మౌభాదు ఇతను ఓచ్చేసి బయ్యారం అంటే మహుబాల్ పక్కన బయ్యారం మండలంలో ఒక తండ
అవునంట అవును నాకు అక్కడ ఒక ఫ్రెండ్ ఉండే తను జెప్పింది అక్కడ తనే అని
ఆ ఫస్ట్ మన రవితేజ గారు ఉన్నారు గదా బెంగాల్ టైగర్ మూవీ ఒచ్చింది అడా రవితేజ గారు ఆయన ఇంట్రెస్ట్ చూసి తనకి బెంగాల్ టైగర్ అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారట ఫస్ట్ టైమ్
ఆహా ఓకే
అది కొంచెం ఫ్లాఫ్ అయినా మూవీ మ్యూజికల్ గా హిట్ అయింది ఆ తర్వాతకి బలగం వచ్చింది గదా బలగం చూశారా
నా చూసానండి బలగం
బలగం మ్యూజిక్ డైరెక్టర్ ఇతనే
ఇతనే అంటే నాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళంతా తెలిదు క్యాజువల్ మూవీ జూసి ఎంజాయ్ జేసి ఒద్లేస్తా
ఓకే మేడం దాని మి దానికి సంబంధించి పూర్తిగా తెలంగాణ వాళ్ళే చేశారనమాట డైరెక్టర్ వేణు తెలంగాణనే మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ తు అతను బయ్యారం వ్యక్తె లిరిక్ రైటరు కాసర్ల శ్యాము ఆయన వరంగల్ మనవాడే అందరూ మనవాళ్ళే
ఇంకొకటిండి ఇది రాజు వెడ్స్ రాంబాయి గూడా మౌబ్
ఆ ఆ అవును బయ్యారం పక్కన కాచినపల్లె అని ఉన్ టది అక్కడ మన వాళ్ళ అది చెరువు దగ్గర పాట షూట్ జేసింది గార్లా బ్రిడ్జ్ ఉంటదా బ్రిడ్జ్ గార్లా బ్రిడ్జె అది బయారం పక్కన గార్లా బ్రిడ్జ్ అవును
ఓకే అందరూ స్టేటస్లు వెడతా ఉంటే చూస్తా ఉంటా స్టేటస్లలో కాక
అదే అదే ఆ ఆ స్టోరీ ఓచ్చేసి కొమరారం దె దెగర రియల్ స్టోరీ కానీ లొకేషన్స్ వైస్ అవును మేడం దానికి అవార్డ్ ఒచ్చింది మేడం బస్ట్ అవార్డ్ ఒచ్చంది బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఏదో అవార్డ్ ఒచ్
అదే మొత్తానికైదితే అవార్డు అయితే ఒచ్చి అండి న్యూస్ లో చూశాను మన రాజు వెడ్స్ రాంబాయి మూవీ మౌ బదిలోనే దీసారు కదా అని హ్యాపీగా అనిపించింది
అవును అది ఇల్లందు ఇల్లందు దగ్గర కొమరారంలో రియల్ గా జరిగిందండి స్టోరీ దాన్ని తీసుకొని లొకేషన్స్ మాత్రం బయ్యారం మండలంలో గార్లా బయ్యారం కా బయారం పక్కన కా పెద్ద చెరువు అని ఉంటది బయారం పెద్ద చెరువు అని ఆ చెరువు పక్కన ఆ కాచనపల్లి అని విలేజ్ ఉంటది అడవి దగ్గరలో మొత్తం మొక్కజొన్న పొలాలు అవ్ ఉంటే మొక్కజొన్న చేన్లు అక్కడ దీసారనమాట ఆ లొకేషన్ ఆ రియల్ స్టోరీనే అవి మనం ఇ ఇల్లందు లో జరిగిన రియల్ స్టోరీ బట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం జరిగింది ఆ రియల్ స్టోరి రియల్ స్టోరి చాలా బాగుంది చిన్న పిన్ సినిమా గాని చాలా పెద్ద హిట్ అయింది
అవునవును అందులో నా క్లాస్మేట్ వాళ్ళు కొంచెం వాళ్ళు వీళ్ళ అంతా వాళ్ళు ఉండే స్టేటస్లు వేడ్తా ఉంటారు వాళ్ళతో తిరిగినాము మేము
మళ్ళా దాని మ్యూజిక్ డైరెక్టర్ గుడా బయ్యారం మండలాని చెందిన వ్యక్తే గౌరారం అని బయరం పక్కన ఉంటది
ఆహా!
సురేష్ యావన్ అని బొబ్బిలి సురేష్ అని బయ్యారం దగ్గరా దాని మ్యూజిక్ డైరెక్టర్ ఏది ఈ మన రాజువేడ్స్ రాంబాయి మ్యూజిక్ డైరెక్టర్ బైయార వ్యక్ ఎందుకంటే మన వి. సిక్స్లో సాంగ్స్ వస్తాయి చూసారా బతుకమ్మ సాంగ్
అవునవునవును.
ఫేమసస్ వస్తాయి కదా ఫేమస్ అవుతాయి ప్రతీది గుడా ప్రతి ఇయర్ ఒకటి ఓపెన్ చేస్తా ఆ వాటిన్నిటి వాటన్నిటికీ మ్యూజిక్ చేసింది తనే ఎవరు ఈ బొబ్బిలి సురేష్ అనే వ్య ఈయన ఆ ఆ ఆ ఈయన మన బయ్యారం పక్ క్కన గౌరారం అనే ఒక విలేజ్ ఉంటది అక్కనించి వెళ్లి అక్కడ సెటిల్ అయ్యడు. హైదరాబాద్లో అతను చేశాడన్నమాట ఫస్ట్ టైమ్ ఆయన మ్యూజిక్ డైరెక్టరై ఈ సినిమాకు చేశారు. ఏది
కే అదే అదే నా ఫ్రెండ్ ఒకతను మహేష్ అని తనకు ఇ వీళ్ళు దగ్గర స్టేటస్లు పెడతా ఉంటాడు చూస్తా నేను సురేష్ బొబ్బిలి అని వీ దే వీలందరికి మా క్లాస్ ఎవ ఎవరండి?
సురేష్ బొబ్బిలి గుడా విన్నారా మీరు పేరు ఆ నాకే నాకు మా ఫ్రెండు వాళ్ళా అంటే వాళ్ళ రిలేటివ్ మా ఫ్రెండ్ ఆయన చెప్పాడన్నమాట హైదరాబాద్లో ఇట్లా ఉన్నది అనేసి మ్యూజిక్ డైరెక్టరంటే మనం ఎవరో అనుకున్నాం చె వీళ్ళ ఇతన్ ఎందంటే చక్రీ ఇతన్కి దగ్గరట ఇట వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్ అట. అలా వీళ్ళ అన్న ఫ్రెండో వీళ్ళ తమ్ముడ్ ఫ్రెండో ఆళ్ళ ఫ్రెండ్ అంట ఏది చక్రీ. చక్రి తెల్సుగా ఆ చక్రి తెల్సుగా మ్యూజిక్ డైరెక్టర్ ఆ ఆ అవునవునవున్ అవునవునవున్ అయితే ఒకప్పుడు డిగ్రీ చదువుకోవాలంటే అం అందరు మౌబాద్ వచ్చి చదువుకునేదట అప్పుడు ఆ కాలంలో చక్రీ గారు వీళ్ళ రిలేటివ్స్ కి ఫ్రెండ్ అట అట్ల ఆయన ద్వారా వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళ రిలేటివ్ నుంచి ఈయనకి ఆ సంగీత మీద ఇంట్రెస్ట్ పుట్టి అలా ఇండస్ట్రీలో కొచ్చాడట ఆ ఎస్ ఎస్ ఇంత కథ ఆ కాక్పోతే లేటుగా ఇప్పుడిప్పుడే బయటపడుతుం
క్లిక్ అయితున్నార్ గదా బయట అవునవును. అందులో గుడా కొన్ని ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళు కొంచం పైకి రాకుండా అనగదొక్కుతా ఉంటారంట కిందికే
ఒకప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో తెలంగాణ, ఆంధ్ర అనే ఆ డిఫరెన్సెస్ బాగా ఉండేనం ట అప్పట్లో మన వాళ్లని చాలా వరకు రానియకపోయేదంట. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎక్కో వాళ్ళే ఉంటారు. వాళ్ళు అమౌంట్ పెట్టేద్ వాళ్ళు కాబట్టి వాళ్ళదే డిసిషన్ ఉంటది మాక్సిమం
అదే అదే ఇప్పుడు మనకు తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మనకు అవును వాళ్ళ టాలెంట్ బయటకొస్తుంది ఇప్పుడు
అవునవును మేడం అందుకోసమనే చాలా మంది ఇట్ల వచ్చారు ఇప్పుడు ఇగ ఈ త ను ఇప్పుడు బీమ్స్ అనేత బలగంతోనే అందరు ఫేమస్ అయిపోయిండు. ఆ తర్వాతకి చాలా మూవీస్ తీ సాడు. కొన్ని గుర్తుకు లెవ్వు. ఆ తర్వాత వెంకటేష్ తోని అనిల్ రావుపుడి వెంకటష్ తోని సంక్రాంతికి వస్తున్న పెద్ద హిట్ అయింది. ఆ తర్వాతకి అది అది చూసినంక వెంటనే చిరంజీవి నే నేన్ గుడా ఒక ఛాన్స్ ఇస్తా అని ఆయన ఒక మూవీలో ఇతనికి ఛాన్స్ ఇ చిండన్మాట అదే మన శంకరవర ప్రసాద్ పెద్ద పెద్ద స్టార్స్ అందర్తోన్ తీస్ ఉన్నాడు అట్నే బోలేషా బోలేషా వ్యాలి కూడా నాగార్జున గారితోనే ఒక ఏదో మూవీ ప్లాన్ చేస్తున్నడట అంటే ఆయన తను ప్రొడ్యూస్ చేస్తున్నట్టట నాగార్జున బోలే శావాలి మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ గా చే ఉందట ఏదో కొత్త మూవీ రాబోతుందట.
అవునా మీక్ తెల్సా అండి వీళ్ళు కా అంటే కొంచం ఫ్రెండ్సా ఇట్లా బీమ్స్
అయితే మా సూపర్ సీనియర్ నేన్ చదువుకున్న టైమ్లో మా అంటే మా సూపర్ సీనియర్ కదా స్టేజ్ స్టేజ్ స్టేజ్ ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు వచ్చి పాటలు పడుతుంవుఉండేది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కాదు నేను ఆ నా నా నైన్త్ నా టెన్త్ క్లాస్ అ అప్పుడు తన వచ్చి స్టేజి మీద అపుడపుడు పాలు పాడుత ఉండది అప్పుడు చూసాను నేను అతను ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు తాను ఇండస్ట్రీలో ఇప్పుడు కనపడ్డాడు అప్పుడెప్పుడొ అట్ల అట్లా వచ్చి పాడుతా ఉండేది ఇప్పుడు ఆయన ఇంత పెద్ద మీజారు ఆ బహారం లో అల్లరెడీ ఫ్లాట్ కూడా తీసుకున్నాడు ఒక వన్ లలాక్ టూ త్రీ క్లో వన్ వన్ క్లోర్ పెట్టి ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నాడు ఫకా ఆ ఆమ బాల్యతండ బాల్యతండ ఆ అది వాళ్ళ సొంత ఊరు అన్నమాట బయ్యాలని కి ఒక ఫైవ్ కిలో మీటర్స్
అదే అక్కడ ఉంది ఒక ఫ్రెండ్ నాకు తను చెప్పింది గాని నాకు నేను అపు ఎప్పుడు చూడలే తనని డైరెక్ట్ గా
ఉమ్మ్ అయితే ఎట్లా అనమాట ఈ మూవీకిి బాగానే త్రీ ఫోర్ లా్యాక్స్ ఫోర్ క్రోస్ ఏమో తీసుకున్నాడంట
ఆహా ఏంటంటా అండి ఇది స్టోరీ మూవీ
ఏది ఏదిది ఇదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మేడం అంత పెద్ద డిఫరెంట్ స్పెషల్ స్టోరీ అంటే లేదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏ బాగుంది అందరు చూడొచ్చు సాంగ్స్ సాంగ్స్ బాగున్నాయి మేడం అల్ ఇన్ వన్ ఇగా ఆయన స్పెషల్ షోరీ కాదు గాని ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంది సేమ్ సంక్రాంతి కోస్త వస్తున్నాం మూవీ ఎట్లా ఉందో అట్లనే ఉంది అదం కొంచెం కామిక్ టైప్ లో ఉంటది ఆ ఇదయితే ఫ్యామిలీ టైప్ అన్నమాట
అదే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కొంచెం కామెడి ఉంటే పిల్లలు ఫ్యామిలీ చూడ్డానికి బాగుంటుంది ఇష్టంగా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు
అదే అదే మేడం అట్లానే ఈ అది స్పెషల్ ఇంగ ప్రభాసు ఆ అల్లు అర్జున్ పుష్ప
రాజాసబ్ గురించి తెలుసా అండి మూవీ
రాజాసాబు చూసాం కాని కానీ అదింత ఫ్లాప్ అయింది మేడం ఊహించిన రేంజ్ లో కాకపో పోవడం వల్ల ఆ అందుకోసం పెద్ద పబ్లిసిటీ ఎం రాలేదు
ఆహ్ ఆహ్ మీకు మీ ఫేవరెట్ హీరో ఎవరు
వెంకటేష్ మేడం ఆ సంక్రాంతి కోసం వస్తున్నాం చూసినాము
వెంకటేష్ మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటంది వెంకటేష్ గారు మూవీ మూవీస్
కామెడీ ఉంటది ఎంటర్టైన్మెంట్ ఉంటంది ఫ్యామిలీ ఉంటది అందరినీ ఆకర్షించే విధంగా ఉంటంది ఆయన మూవీస్ అందరు చూస్తారు కూడా ఈ మూవీలో కూడా గెస్ట్ రోల్ ఉన్నది హలో ఆ ఆ లేదు మేడం హాఫ్ హౌర్ హాఫ్ హౌర్ ఆబో ఉంటది ఇన రోల్ స్పెషల్ రోల్ ఉంది వెంకటేష్ కి ఆ ఆ స్పెషల్ ఆ ఉన్నది మేడం ఇద్దదకలిపి సాంగ్ ఉంది ఒక హాఫ్ లాస్ట్ హాఫ్ హఫెన్ అవరు తా ఫార్ట్ ఫై మినిట్స్ ఉన్నది తన రోల్ గుడా చాలా బాఉంది మూవీ
అయితే చూస్తానండి నేన్ గుడా మీర్ చెప్పారు కదా బాఉందని
నేను ఓటీటీ లో జుసాను ఇగ ఇవాళ థియే టర్ లో జుదాం ఆని వెల్ తున్న
అదే ఏళ్లి రండి టైం గుడా అయితున్నట్టుంది
ఓకె మేడం అవుతుంది వెళ్ళొస్తానండి ఒకె ఒకే